కరవండి
ఆ నమస్కారం
ఇప్పుడు ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటండి
ప్రజ
ఏ ఏ ఏమనుకుంటున్నారంటే అంటే కాంప్లెక్స్ గా ఉందాయా లేకపోతే సింపుల్గా ఉందా
సారా క పైస
ఆ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు ఆ చెప్తున్నా ఇప్పుడు ఉంటారు కదా అంటే ఆ ఇప్పుడు ఫ్రెష్ వస్తుంటారు కదా
ఆ స
ఆ వాళ్ళకి జాబులు చాలా కష్టంగా ఉందా రావడం
అవును
అంటే దేనికోసమ అని ఎక్కువ కష్టం ఉంది అంటున్నారు
ఎందు అంటే ఇప్పుడు జాబులుం కావట్లేదు
అంటే ఇప్పుడు జాబులు రావడం రాకపోవడానికి ఏమిటి కొన్ని కా కారణాలు ఉంటాయ అంటారు కదా అంటే వాళ్ళ దగ్గర ఏమైనా స్కిల్స్ లేకపోవడం అలా జరుగుతుందా
ఆ ఉ షల్ ఉ ఉన్న చిల్స్ నేర్చునని ప్యాటిస్యి చేయట్టలేదు
ఆ అంటే ఇప్పుడు ఆ ఎటువంటి స్కిల్స్ అవసరం అంటారు
అన్నీ నేర్చుకొవాలి అన్ని
ఆ
జాబ్ మందిబట్టి అ ఏమైనా అంత పెట్టు పళ జట్ మారిన అంతా పెట్టటి పళ్లు
ఆ కాకపోతే ఇప్పుడు ఏమంటరంటే అంటే చాట్ జీపీటీ వచ్చింది కదా ఎ ఐ
ఆ
దాని వల్ల ఏదనా ఎఫెక్ట్ పడుత అంటే చాజబట్ వచ్చినప్పటి నుంచి జాబులు లేవు జాబులు పోతున్నాయి అంటున్నారు అది నిజమా
జ మసుల అదిక
అంటే కాదు ఇప్పుడు చాట్ జీపీటీ అంటే ఏ ఐ రావడం వల్ల ఎక్కువ జాబ్లలు ఇంకా క్రియేట్ అవుతున్నాయి అని అనుకుంటు రా రా
అవును యడ్ అవుతున్నాది కాబట్టి ఇప్పుడు అంత అన్ని ల్యా ఆఫ్ అన్ని ల్యాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు బయట వస్తున్నారు
ఆహా అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే ఆ ప్రస్తుతానికి ఇప్పుడు ఏ ఐ వల్ల కొన్ని జాబులు పోతున్నాయి మళ్ళీ ఇవి జరుగుతున్నాయి కదా ప్లే ఆఫ్స్ అని
ఆ
అప్పుడు చానా మంది అంటే లేఅట్స్ ఎందు జరుగుతున్నాయని అది లే పోత
ఇప్పుడు ఇప్పుడు జాబ్ జాయిన్ అ జాబ్ వచ్చి నేర్చ ఆపేస్తున్నారు
ఆ అంటే ఇప్పుడు నాకు ఇది వచ్చేసింది ఇంకా ఆ నాకమో పర్లేదు ఇంకనే ను ఇదే కుంటా అనుకునే వాళ్ళని తీసేస్తున్నారంటారా
ఆ అవును
ఇంకా ఇక పైనా కొంతమంది ఏమంటారంటే మళ్ళీ నాకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక జాబ్ జాబ్ చేస్తున్నప్పుడు దాంతో పాటు మళ్ళీ మనం ఏమన్నా బయట ఇంకా జాబ్ ఎతుకుంటా ఉండాలా
ఫను
ఆ దాంతో పాటు ఇంకా నేనే నేనే ఏమంటానంటే ఇంకా మీరేమనా చెప్పండి
ఇప్పుడు పాట్ ఏసిల్లు మీద బాగా పొదుస్తాం అని
అంటే నేనైతే ఫైతాన్ చేస్తున్నా
ఎందు
ఏ అది ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది కువ జోగ్రాఫ్ చేస్తున్న వాళ్ళు కూడా పైథాన్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు ఆ ఎందుకంటే ఇప్పుడు పైతన్ వల్ల చనా ఉపయోగాలు ఉన్నాయి
ఇప్పుడు నా డౌట్ ఫైథాన్ చెప్తాడు అతనికి ఉ
కాదు ప్రజెంట్ ఎవరైనా అదే చేస్తున్నారు నా తెస్
ఆ ఇప్పుడు పైతాన్ లో ఫన్ అ ఇతారా
అంటే ఇప్పుడు నువ్వు ఆ ఇది చేస్తున్నావు చదువుకుంటున్నావ్ చదువుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుకున్నావు అని నువ్వు చెప్పగలుగుతావా
ఇప్పుడు అదే ఏంటంటే ఇప్పుడు ఫైతాన్ ఫైతాన్ లో ఏ సిచ్యువేషన్ లో వాడరు
అంటే పైతాన్ ల ఫంక్షన్ అంటే ఇప్పుడు నేను ఒక మోడల్ని ట్రైన్ చేద్దాం అనుకుంటున్నా ఆ ట్రైన్ జెత్ ద్దాం మనుకునేటప్పుడు నేనే ఏం చేస్తనంటే ఆ ఇది ఇది ఉంటది కదా అంటే ఇప్పుడు నా కు ఒకే కోడు పదిసార్లు నేను యూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడ ఒక టెన్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది
ఆ
ఆ టెన్ లైన్స్ ఆఫ్ ఫోడ్ ని నేను ఒక పదిసార్లు యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా
హ
యూస్ చేసుకున్న అనుకున్నప్పుడు నేను ఫంక్షన్స్ వాడేసి ఆ కోడ్ ఫంక్షన్ లో పెట్టుకుం టా
ఉహ్
అప్పుడు నేను డైరెక్ట్ ఫంక్షన్ నేమ్ ఇన్ కాల్ చేస్తే ఆ కోడ్ అంతా డైరెక్ట్ వచ్చిది నువ్వు ప్రతిసారి కోడ్ పదిలైన్ లో రాయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఎం
ఆ
ఉ అది ఉ అది కాకుండా మీరేమనుకుంటారా మీకేమన్నా తెలుసా మరి
ఆహ్ తే
ఆ
ఆ తెలిందంత పైథాన్
అందు కోసం ఇప్పుడు అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం ఇయి చూస్తున్నా
ఎన్
నేను కాదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జనరేషన్ లో పిల్లలందరూ ఏఐ కోసం ఏఐ తోటి అలవాటు పడడానికి ట్రై చేస్తారు
ఆ
ఎక్కువ ఎ ఎలా వాడుకోవాలో తెలుసుకుంటాడు
ఉమ్
ఆ ఏదైనా మనకి ఓపెన్ ఓపెంతో చేస్తున్నారు కదా దాంతో పాటు
అవును ఆ
ఇంకా మీ మీరేమనుకుంటున్నారు మరి
ఆ ఆ స్టీల్స్ మీద అంత ఆ స్టీల్స్ మీద ఆ లేదు మా
స్కిల్స్ మీద మీకు అంత ఫోకస్ లేదా
ఆ
ఇప్పుడు మా మాకు మా రూమ్ అంటే ఉంటారు కదా బయట నుంచి కొంచెం మ్యానర్స్ కూడా ఉండాలి మనుషులకే
ఏ
ఎందుకంటే బయట నుంచి వచ్చినప్పుడు డోర్లు తీయడం డోర్లు వేయడం కూడా తెలియాలి ఎక్కడ డోర్ తీయాలి ఎక్కడ వేయాలి అలా
ఓకే
రేపు ఒక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నువ్వు డోర్ లోపలికి పోయితే డోర్ నాక్ చేయకుండా డైరెక్ట్ వెళ్తావా
కాదు డోర్ వేసి మనం డోర్ నీ
డోర్ నాక్ చేసుకొని వెళ్తారు కదా ఎవరైనా నాక్ చేస్తాడు కదా
ఆఫీస్ లో మళ్లి బ్యాడ్ నేమ్ వస్తుంది
ఇది ఇప్పుడు అదే నేన అనేది ఎవరైనా వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేయడం వచ్చేటప్పుడు మళ్ళీ డోర్ లాక్ చేయడం
ఉమ్ ఆ ఉంటది
ఉమ్ అందుకోసం నేను అదే అని ఏ
ఆ
ఓ నీకి ఎంత స్కిల్ ఉందనే కాదు
అంత మేనేజ్మె రావాల
అది కూడా స్ కొన్ని కంపెనీలు టెస్ట్ చేస్తాయి తెలుసా మీకు
స
ఇప్పుడు ఒక యూనివర్సిటీ ఇప్పుడు ఒక కంపెనీ ఇంటర్వ్యూ కి వెళ్ళానావ్ నువ్వు
ఆ
ఇప్పుడు అక్కడ ఉంది ఒకటే జాబ్ కి వంద మంది వచ్చారు
ఆ
ఆ అప్పుడు ఏమైతదింటే ఆ ఈళ్ళు ఏమంటారంటే ఆ అందరినీ ఒక రూమ్ లోకి పంపిస్తారు
ఆ
పంపించినప్పుడు ఏమిస్తారంటే మళ్ళీ ఆ డైరెక్ట్గా మనము అంటే ఇప్పుడు తర్వాత అందరినీ ఇంకొక రూమ్ లోకి వెళ్ళమంటారు ఆ ఎల్లే ఇందులో ఇప్పుడు మనం వేరే రూమ్ కి వెళ్ళేటప్పుడు ఈ రూమ్ లో లైట్ క పన్ని సట్టా కదా
ఆ
మరి ఆపకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా
ఆ
నేను ఇది చాలా సార్ చూశాను చాలా అంటే రీల్స్లో అలా చూసాను
ఆ
అలా ఆపినోడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ అతన్ని అ రమ్మంటారుంటది నిజమేనా
నాదు అంత ఐడియాల ఇదు
ఇ ఎ స్లో